హలో
హలో అండి నమస్తే ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నామండి
వచ్చేలాగా ఉందండి
అవునండి మా గుడా మబ్బొచ్చింది బాగా వర్షం ఇగ పడేటట్టే ఉంది ఒక పది నిమిషాలయి తే కొంచెం చల్ల పడ్డదండి వాతావరణం
ఆహ్ అండి
వాతావరణం చల్లగాయింది చూస్తున్నా మరి వర్షం పడతదా లేదా బట్టల్ ఆరేసి ఉన్నయి తీగ పైన
ఆ తీస్
బట్టల్ తీయాలన్ చూస్తున్నా తీయలేదండి తీయాలన్ చూస్తున్నాము గాలి గుడా స్టార్ట్ అయితాంది.
అవునండి
మాకు వర్షమే పడతలేదండి వర్షం కోసం ఎదురు చూస్తున్నాం తీయండి వర్షం వచ్చేలాగ ఉందండి అంటే వర్షం పడ తలేదు కదండి వర్షం ఎప్పుడు పడతదా అన్ చూస్తున్నా వేడి బాగా అయితాంది తట్టుకోలేకపో
అవునండి ఎండలు ఈ సంవత్సరం బాగా విపరీతంగా ఉన్నాయండి.
చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి గని మా ప్రాంతంలో పడ తలేదండి వర్షం కోసం ఎదురు చూసినట్లయితుంది మాకు హ్మ్
వర్షం వస్తే ఏమంత చల్లగా ఉంటదండి
అవునండి కొంచెం వాతావరణం చల్లా పడతదండి.
వేడి బాగాయితుందండి.
అవునండి
మీకు ఏ పడుగలంటే ఇష్టం మండి
మాకా అండి మాకు ఎక్కువగా సద్దుల బతుకమ్మ అంటే ఇష్టం అండి
స
సద్దుల బతుకమ్మ అంటిగా అందరూ మన ఆడవాళ్ళు కలిసి చేసుకునే పండుగ కదండి
అవునండి
ఆడవాళ్ళు కలిసి చేసుకునే పండుగ దూరంగా వెళ్లిపోయిన ఫ్రెండ్స్ కూడా చేసుకునే పండగకు ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా ఇప్పుడు మన ఫ్రెండ్స్ వాళ్ళందరు ఇప్పుడు మన పెళ్లి చేసుకొని ఎక్కడెక్కడికో వెళ్తాం ఆడవాళ్ళం కలుసుకోం కద ఇంటి దగ్గర ఫ్రెండ్స్ని
అవును
ఇగా బయటికి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ కూడా చూసేసరికి చాలా ఆనందం ఏస్తధండి ఆ పండుగకి మనం అందరం కలూసు కుంటాం ఫ్రెండ్స్ ని
అవునండి
ఒక దగ్గర బతుకమ్మలు పెట్టేసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే చాలా బాగా అనిపిస్తుందాండి పాత ఫ్రెండ్స్ కలుస్తారు కదా
అవునండి
ఫ్రెండ్స్ నీ పువ్వులు మీకు ఎక్కువ దొరికినాయి అంటే మాకు అవునండి పూల కోసం చిన్నప్పుడు ఫ్రెండ్స్నీ చాలా వెళ్తుంటీమీ మీకు పూల కోసం చాలా దూరం తంగడు పూల కోసం వెళ్తుంటిమీ
అవును మేము కూడా వెళ్తుంటిమీ కానీ ఇప్పుడు అసలు చెట్లు లేవు పువ్వులు లేవ్వండి
అవునండి ఇప్పుడు ఏమైనా కొనుక్కచ్చుకుంటున్నాము
అన్నీ కొనుక రావడమే అండి
అవునండి మాకు ఆల్రెడీ గాలి స్టార్ట్ అయిందండి ఇక్కడ
అవును విపరీతమైన గాలీ అస్తుంది అం డి మా ఇల్లు మొత్తం ఇగా దుమ్ముతో నిండి పోతుందండి అన్ని సదరుకోవడం
డోర్లు పెట్టుకోండి దుమ్ము బాగా వోస్తది
డోర్లు ఉన్నాయి కానీ ఇగా కొంచెం మాది పెంకుటిళ్ళు అండి పాతకాలం లాగా
అవునా అండి పెంకు ఇళ్ళే బాగా చల్లగా ఉంటదండి ఎండాకాలము
చల్లగా ఉంటది కాని అండి ఇక దుమ్ము ఇక వర్షం వచ్చినప్పుడు మొత్తం గీన్నెలు బట్టలు అన్ని దుమ్ముతో నిండిపోతాయండి
డస్ట్ పడుతది ఏమో కదా
ఈ అవితే మళ్ళ పొద్దున్నే మళ్ళీ శుభ్రం చేసుకోవడం మళ్ళా దుమ్మ అంత ఉంటాంది నీటుగా చేసుకోవడం వరకే రోజు మొత్తం గడిచిపోతాందా
ఏంది వెనాకట పెంకుటీలులే మనకు చాలా బాగుంటాయంండి చల్లటి వాత వాతావరణం ఉంటది పెంకుటిల్లల్లోనే
అవునండి
ఉమ్మ్ మీరు కూడా చేసుకుంటారాండి బతుకమ్మ
ఆ చేసుకుంటామండి
అవునా
మేము కూడా చేస్తాం అంతే ఇక రోజు పెరవట్లేదండి ఇక మేము పువ్వులు దొరకట్లేదండి ఫస్ట్ రోజు పేరుస్తున్నాము
మ్మ్ఉహ్మ్
ఇగ లాస్ట్ రోజు బంతి పువ్వులు తంగడి పువ్వులు అన్ని అన్ని రకాల పువ్వులు తీసుకొచ్చి చేసి ఒక ఐదు రకాయలు ప్రసాదాలు చేసి
ఆహా ప్రసాదాలు సప్తులు చేస్తారా ఏమేం చేస్తారాండి ప్రసాదాలు
పల్లీల పొడి చేస్తామండి నువ్వులు పల్లీలు కొబ్బరి
మ్మ్ఉహ్మ్
చేస్తే మక్క సత్తన్నా లేకపోతే రావ్వదండి
ఎన్ని రకాలు చేస్తారండి
ఐదు రకాలు
ఐదు రకాలు చేస్తారా
అవునండి ఫ్రూట్స్ అన్నా ఏమన్నా
మ్మ్ఉహ్మ్
ఆపిల్ తీసుకొస్తామండి దోసకాయ అన్న ముడింపండన్నా
మ్మ్ఉహ్మ్
అలా తీసుకొచ్చి ఆ అవునండి
అవునా మేము దోసకాయ పెడతాం మరి
దోసకాయలే పెడతామండి కానీ ఒకవేళ గుడింపను మనకు అందుబాటులో ఒక ఉంటే
మ్మ్ఉహ్మ్
తీసుకొస్తే తీసుకెళ్తామండి
అవునా
అవి ఇప్పుడు ఎక్కువ పండించట్లేదండి ము ముందు బాగా వస్తుండే
బుణింపండ్లు కదా
అవునండి మార్కెట్లోకి పల్లె పల్లెలవాళ్ళు మంచి పండ్లు తీసుకొస్తుండే వాటిని తీసుకొచ్చి కడిగి
మ్మ్ఉహ్మ్
క తీసి మంచిగా చక్కెర ఏసుకొని తినేటోళ్ళమండి మేమైతే చిన్నప్పుడు మా అమ్మ తీసుకొస్తుండే
అవునా టే బుడుంపండ్లు పెద్దవుంటాయా చిన్నగుంటయాండి
అవి కూర బుడింపండ్లు కాదండి
అవునా
పుట్టిబడింపండ్లు దోసకాయలుగానే పెద్ద పెద్దగా ఉంటాయండి
అంటే కూరలు కూడా ఉంటాయాండి ఇందులో
కూరయి అంటే చిన్నగా ఉంటాయంండి మనం పప్పులో వేసుకుంటాం దోసకాయ
ఆహా
అది వేరు మళ్ళీ ఇది వేరండి
అ ఇంకేదులో రెండు రకాలు ఉంటాయి అన్నట్టు
అవునండి కరెక్ట్
అవునా
కూర బుడింకాయలు చిన్న చిన్నగా ఉంటాయండి
అవునవును చిన్న అదే అందుకే చిన్నగుంటాయా పెద్ద ఉంటాయా అని అడుగుతా తున్నానండి తెలువదు వాటి గురించి బాగా మ్మ్ హు
మసాలా వేసి అవి వండుకుంటారండి
మ్మ్ హు
అవి పల్లెటూళ్ళలో సేనులలో బాగా కాస్తా ఉంటాయి
మ్మ్ హు
ఇప్పుడు ఇవి తీయటి బుడంకాయలు కొంచెం తక్కువ పండించట్లేదు
మ్మ్ హు కొన్ని వెనుకటి పంటలు కూడా ఎవరు పండిస్థాలేరండి చాలా తగ్గిపోనా వెనకడి పంటలు
అవునండి ఇప్పుడు ఎవరయినా కానీ పత్తులు వేస్తున్నరండి
చేన్లలో పత్తులు వేస్తున్నారు పత్తులు లేవు కాబట్టి ఇప్పుడు కందుల రేటు కూడా బాగా పెరిగిందండి
అవునండి కందులు కొన్ని కొన్ని వేసుకుంటున్నారండి ఇంట్లో మంది పచ్చిగా ఉన్నప్పుడు తినడానికి
అవునండి
ముందు ఒక చేన్లకీ చేన్లో కందులు వేస్తుండే జొన్నలు వేస్తుండే మా తాతయ్య వాళ్ళు
మ్మ్ హు
ఇప్పుడు కొన్ని కొన్ని ఇంట్ల మందమే వేస్తున్నారండి
అవునా
ఇపు పత్తులు ఎక్కువేస్తున్నారు
అవును పత్తులు ఎక్కువేస్తున్నారు ఒకప్పుడు ఏ చేన్లో చూసినా మొత్తం కందికాయలే కనబడుతుండే
అవునండి
పచ్చి కందికాయలు ఉడకబెట్టుకుంటే బాగుంటుండు ఇప్పుడు ఉడకబెట్టుకుందామన్న మనం మార్కెట్కెల్లి వెళ్ళి లీవ్ తీసుకొచ్చుకోవాలి అది
అవునండి
అక్కడ కూడా కందికాయలే కనబడతలేవు
అవునండి స్కూల్లో చాలా అయితాయండి ఇగ పిల్లలకి
ఆ అవునండి
ఎండలు వర్షాలు కూడా ముందే స్టార్ట్ అయినట్టున్నాయండి ఈసారి
ఉమ్మ్ హు
మెరుగు అంటారు కదా అండి
ఆ అవునండి
ఎనిమిది తారీక్కి ఎనిమిది ఏడవ తారీఖు రోజు మెరుగు అంటారు ఆ రోజు చేప మందురు పంపిణీ చేేస్
అద మీరుగు అంటారు మూర్ఖశిర కార్తె అని కూడా అంట
అవునండి
ఉ హు
వర్షాలు తొందరనే స్టార్ట్ అవుతున్నాయండి ఈ సంవత్సరం ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయో వర్షాలు కూడ బాగుంటాయని
కొట్టాలండి వర్షాలు ఎండ అయితే ఈ సంవత్సరం బాగ
అవునండి నలభై ఆరు డిగ్రీలు ఎక్కడైనా కాని
అవునండి
నలభై ఆరు నలభై ఏడు యాభై అట్ల ఉండేయండి
అవును అవునండి
మీకు ఫ్రీ కరెంట్ బిల్ వచ్చింద అండి
లేదండి రాలేదండి
మీకు లేదా అండి మరి
ఆ ఫ్రీ కరెంట్ బిల్ వస్తది కానీ ఈ నెలలో రాలేదండి
ఈ నెలలో బిల్లు వచ్చిందా అండి
వచ్చిందండి
అంటే కూలర్లు కరెంటు రీడింగ్లు ఎక్కువ తిరిగినయేమో నండి
అందుకే ఫ్రీ బిల్ రదండి కరెంటు బిల్ వచ్చిందండి మాకు
అవునా అండి
మూడు వందలు వచ్చింది అండి ఈ నెల బానే వచ్చింది
కూలర్లు ఫ్రిడ్జ్లు అన్నీ ఉంటాయి కదా
ఇంగ ఫ్రిడ్జ్ ఆన్లోనేనే కూలర్ రన్నింగ్ ఏనా కూలర్ అసలు ఇట్లా బంద్ చేస్తే కూడా బయట అనిల్ సు వాషన్ లేకుండే
అవునండి మీకు చల్లగానే ఉంటదేమో అండి మరి
ఉంటది కానీ ఇక కూలర్లు లెంది ఉండలేకపోయినాం
అవున అండి బయట
ఓకే అండి